హాయ్ బాగున్నావా బాగున్న తిన్నావా
ఆ తిన్న నువ్వు ఏం తిన్నావ్ అవునా
ఆ
మధ్యనం ఏం తిన్నావ్ మార్నింగ్ ఓహో రెండు పైకి చెప్పేసినావా
ఉ నువ్వు
ఉ నేను చిత్రాన్నం తిన్న న మధ్యానం మార్నింగ్ దోశ తిన్న
ఓకే వా ఓకే ఇప్పుడెక్కడ ఉన్నావ్
ఉహు అక్కొల్ల ఇంటిదగ్గర ఉన్న అ ఎం చెయ్ల రెస్ట్ తీసుకుందాం అని మా అక్కొల్ల ఇంటి దగ్గర కొన్ని రోజులు వచ్చిన
ఊ
నువ్వు
నేను ఆ రోజు రావచ్చంటే వేరే ఊరికొచ్చాము
ఓ ఇంటర్వ్యూ కెళ్లాలి అదె ఇంటర్వ్యూ కి ఎల్లా
ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ చేశాను అక్కడ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకో మళ్ళీ ఆ రోజు ఇండక్షన్ రౌండ్ జరిగింది తర్వాత సర్టిఫికెట్లన్నీ తీసుకున్నారు వాళ్ళేమో ముఖ్యంగా ఆఫర్లు పెరగలేదు ఐడిఐ వరకు పని జా ఊరికే సెలెక్ట్ అయినావు అని చెప్తారేమో
అడగండి మీరు
అదే అడిగా అమ్మా నం అదే అమ్మా వచ్చారు అన్ని మీరే పోవాలి
ఉ ఆయన బాగాత్త మళ్ళీ మీరే గద అడగా నా ఇంటర్వ్యూ కే ఎల్లలేద ఆఫిస్ కెట్ల ఎందుకు అండి నాకు జాబ్ దొరకదు వెతుక్కోవాలి హె జయ్ అగు
మీ అక్క జ
మా అక్క జాబ్ చేయడానికి వేల సిస్టమ్ నేర్చుకుంటాం చేస్తాం ఇంకా ఏమైనా ఇంకో సేమ్ ఉంది ఇంకా
ఇంకా ఒక సేమ్ ఉందా
ఉమ్ కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకోందీ త్రీ మంత్స్
ఆ పజెక్ట్ పజెక్ట్ ఉన్నదా మీ అక్క ఓపెన్ లో రాస్తుందా డిగ్రీ
ఏమో తెలిదు నాకు అవన్నీ ఇన్ఫర్మేషన్ అడగలేదు బీకాం మా అక్క
ఉ
బా ఇంటర్ లో తీసుకుందేమో బైపీసీ చేసేదేమో బీకామ్
ఆ అదట్లో కుదురుతుంది సిఈసి తీసుకుంటే కదా
చేయొచ్చంట ఇంటర్ ఇంటర్ అయిపోయినాక కానీ సబ్జెక్ట్డ తగమ్
సబ్జెక్ట్ ఇ టైములో అవుతాయి కాబట్టి కానీ కొంచెం కష్టం బా ఉంటాది బైపీసీలో వేరే సబ్జెక్ట్లో ఆ వేరే సబ్జెక్ట్
మనుకుంటే ఆడవాళ్ళు ఆ కోర్స్ లేదని దానికే ఇచ్చేసారంట మా అక్కకి సెంకెళ్లే ముందు తెలిసింది బీకాం వాళ్ళు బీ
ఏదో ఒకట్లే కోర్స్ కంప్లీట్ చేసుకుంటా మళ్ళీ ఏదో జాబ్ వస్తుందారు
ఉ అదే ఇంక ఇట్లా ఒక సేమ్ అయిపోతాయి ఆ పాప ఎప్పుడ ఒక చో ఏదయినా జయిన పోచ్చు అకౌంట్ సైడ్ బ్యాంక్ సైడ్ జాయిన్ చేసుకుంటారంట అయిపోతే అందుకే కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తును ఉహు ఏంది
సివిమింగ్ సివిమింగ్
నేన్ ఇట్లా కేలేసి జల్దీ చేస్తాడు
ఆహా అందుగానే వెళ్లలేదా మామూలుగా వెళ్తా ఉంటావు కదా రోజు అటు ఫోన్ చేస్తా ఈత కొడతా అన్న
చేతానికి
ఉ అన్ని చెప్తావు కదా
ఒకసారి వినను ఆ ఫుల్లు గొంతు నొప్పితో గొంతు రాసి ఉహు ఆ ఫ్రెండ్ ఎవరు బోల్ద ఇంటెన్షిప్ కి
ఉ
ఏమబ్బా నాకు తెల్దే ఎవరు గుర్తు చెయ్
ఎవరరో తెలిదు మ నాకు నేమ్ తెలిదు
అవ్ను ఆ బాగా బి టెక్ చేసింది ఆ పాప ఆ
లేేవు లేేవు లే తెలుగు మాట్లాడరు ఒ
ఇంకా వస్తుంది లే అపాప అటు సైడ్ ఎక్కడో వెళ్ళింది హార్డ్ వేర్ సైడ్ అంట
సర్లే కానీ నువ్ ఇంక ఎం చేయలేదా స్కూలో వాలీబాల్ బాగా ఆడతాన్నాం అన్నావ్ కదా ఎల్ల లేదా
బాగా ఆడతాం కానీ ఇప్పుట్లో ఆడటం లేదు బాగా ఇష్టం ఆ గేమ్ ఒకటి ఉ గేమ్స్ బాగా తీసుకెళ్తా ఉన్నారేమ
నా కోసం ఉదర్సి
ఎవరితో పక్కన మాట్లాడుతా ఉన్నా అదే అా
అడిగింది సార్ నడుస్తారు
అవును మీరు ఈ గేమ్స్ ఆడతారుగా మీరేం గేమ్స్ ఆడతారు
నేనేం
ఆల్ రౌండరా
కబడ్డీ
అదే ఆల్ రౌండరా
అ
చుష్నాను కదా వాలి బాల్
ఏమి
చూస్తున్నాం ఏంటి ఐన అవును అంతె చెప్పడు ఏం గేమ్స్ పెట్టలేద కాలేజ్లో ఇంగేంటి ఎం లేదు వతార పలే అంత బాగా అడతారా వాళ్ళ స్కూల్లో ఇంగ ఆడతారు లే అప్పుడు పీయిట్ ఉంటుంది కాబా బాగాని నీ మైండ్ లేదా అన్న అవునా ఎక్కడున్నవ్ ని వాయిస్ కొంచం సరిగా వినిపించడం పక్కన అదే సౌండ్స్ ఒస్తా ఉంటే ఆ ఇ అ ఏం లె నేనె ఇంట్లో కూచ్చోని లెక్కేసుకుంటా ఉన్నా రూమ్ పై ఎన్ని దంటలున్నయ్ ఎన్ని బండలు ఉ ఉండాయ్ ఆహ ఏమన్ చెవ్కు దోమ గడిచింది కొట్టుకున్న
కె కార్స్తా అంతె అది జట్టు పెట్టుకోవాలి మీరు దోమ జట్టు వాసన్
మరున్నా లేదు ఈ వేప్ చెట్టు ఉంది ఇంట్లో వ్యాపొగేసి వాకి ఎస్తే అయ్యే సచ్చి పో అంద డబ్బు లేద్ గానీ డబ్బులు అవసరం లేకుండా వేప్ వేపాకు తెచ్చేసి నిప్పుల్ మీద ఏసేసి పొగ వెట్టేస్తే అంతంగా అవ్వె ఎళ్ళిపోతాయ్ ఒక్క దోముండదు
అవు
నేచర్ నేచర్ ఉండంగ ఎందుకు బైటివి ఆ కూల్గ ఉంది వ వర్షం పుల్ళు బడి వంకల్ ఓచ్చేసినయ్ మా తోట దగ్గరయితే నెం గూడా అవును ఉప్పడికే పాపము చాలా మందికి న
ఆ అట్ల పడుపోచ్చట్లా దోస్సే యాత్రల్
ఏం చేసే పడమన్నప్పుడు పడదు నాటినాక పడాల్ పడాలనుకున్నప్పుడు ఒకటే సారి వంక వంక ఓచ్చిసింది
ఎ కొంచెం బడి
మొన్న గాలి కూడా అట్లే అచ్చేసిందంట
ఆహా గాలిక్ పడి ఉంటయి వర్షానికి గాదు
గాలికి పడి పొనికి చిన్న చెట్లు ఎట్ల పడిపోతాయి అవి జానాడే జానాడు ఉంటయి
ఆ అప్పుడు నీళ్ళ వల్ల వర్షం వల్లే పడుపోనయా
ఆ వర్షము వంక మాకు వంక ఉంది అ వం అవి కూడా ముంచే తోటలేక్క ఓచ్చేసి మునిగిపోయే
కే ఒ ఓకే
చిన్న చెట్టు ఉడా అచ్చేసాయి మిగితయి రా పొలంలో రేచి
నాకు అసలు పోలాల తెలియదు ఎందుకంటేే అసలు కేందో
అన్ని ఉంటాయి తాతలకిని కానీ అమ్మేస్తం పతుదు అంటే అమ్మస్ ఉంటరు అప్పుడేం మాట్లాడత అంతే మా తాతలు కూడా అంతే అమ్మేసే కూడా ఉన్నాయి వాళ్ళన్నీ చాలా తక్కువకు అమ్మేశారంట అప్పుడూ ఏదో ఉండేది కొంచెం ఉన్ని ఇచ్చిపోయినారు
మాకు అట్లాంటి అంతే ఏం లేదులే
ఉ బాగా ఇల్లు కట్టిస్తారా కట్టిస్తార్లే టైం వచ్చ అన్ని జరుగుతాయి వాటి ఉంటాయా వస్తది ఏం టైము అంటే మన టైం వ చిన్నపుడు ఆగదు అయిపోతుంది
అదే గట్టిగా అనుకోల మన టైం వచ్చిన కూడ ఆగదు
ఎమ్లా మొబైల్ పగలిగుట్టానన్న బాగుంద ఇప్పుడు మొబైల్ బా పని చేస్తాంద ఆ బయట అంతకా కొట్టేసావ
డిస్ప్లే అంత పగిలిపోయింది
అయ్యయ్యో చనా భయంకరంగా కొట్టసి
లు బోయి
ఆ ఏం లేదు సరే మరి ఉమ్ బాయ్ నాకు పనుంది
సరే బాయ్